హాయ్ అండి యాక్చువల్గా ఇది ఫోర్ ఫైవ్ అండి ఫైవ్ చెయాలి
ఆహా ఓకే
హు ఫైవ్ చెయాలి ఈచ్ టెన్ మినిట్స్ మీరెంత మందికి చేసారండి
నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ఫోర్ మెంబర్స్ కేమో ఫోర్ మెంబర్స్ కాల్ దో టూ మెంబర్స్ కే
ఓకే ఓకే
ఉమ్ ఊ ఇంకేటండీ
ఉమ్ ఇంకా అండి మీ ఆ తిరుమలకు వచ్చానండి చాలా నడకము లాస్ట్ టైము ఇదే సమ్మర్ లోనే వచ్చాము ఫిబ్రవరిలో వచ్చాము నా బడ్డే రోజు వచ్చాం అనమాట నడక మార్గంలో వచ్చాం చాలా ఇష్టమైన మా దైవం అండి మా కుల దైవం కూడా అండి వెంకటే
ఓ అవునా
మీరు అక్కడ్ని నుంచే అనుకుంటా
అవునవును
హు హూ మ్మ్ వాయిస్ వింటే అర్ధం అవుతుంది మీరు చాలా అదృష్టం చేసుకున్నా రండి
ఓహో థ్యాంక్ యూ అండి
మ్మ్ హు అంటే ఇప్పుడు అంటే డైలీ వెళ్దం అంటే కుదరదు అనుకోండి బట్ మ టూ మంత్లీ వన్స్ కానీ టు అప్పుడు
అబ్బా ప్లాన్స్ అంటూ ఏం ఉండవు నైట్ అనుకున్నాం అనుకో మార్నింగ్ బయలుదేరతాం మార్నింగ్ అనుకున్నామంటే ఆఫ్టర్నూన్ బయలుదేరతాము
వావ్ అదే ఇప్పుడు మేము దూర ప్రాంతాల నుంచి వ వచ్చే వాళ్ళం అయితే అన్ని చూసుకోవాలి అంటే మంచి చెడు ఇంట్లో అన్ని చూసుకోవాలి గ ప్లాన్ జేస్కోవాలి అసల్కి మళ్ళీ అసలు ఎంత ప్లాన్ చేసు కున్నా ఆయన దగ్గరికి రావాలంటే రాసి పెట్టి ఉండాలండి స్వామి పిలిపించుకుంటారు
అంతే కద అవును అండి అరుణాచలం కూడా అంతే అరుణాచలం కైతే మేమయితే త్రీ ఫోర్ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము మొన్న రీసెంట్గా ఎళ్ళేసి వచ్చినం
ఓ సూపర్ మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వెళ్ళామండి మా సిస్టర్ వాళ్ళతో అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేశారంటే మ్మ్ సెపరేట్ గా బస్సులు అరుణాచలం కి బస్సెస్ కట్టారు అనమాట
ఓకే ఆ ఆ
సో ఇక్కడ పిఎస్ తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ నుంచి తీస్కెళ్లారనమాట మేము టికెట్స్ బుగ్ జేస్కుంటే మొత్తం మ్ హోటల్ అన్ని వాళ్ళె జస్ట్ దర్శన రం గూడా వాళ్ళే గుడి ముందు వదిలేస్తారు మేము ప్రదక్షిణ నడిచి ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటది కదా అది ఇం గ నడిచి తర్వాత దర్శనానికి ఎళ్ళాం ఆ గిరి ప్ర్రదక్షిణ చేసాము కానీ కాళ్ళు ఆ అన్ని లింగాలు చూసామండి యమలింగం అగ్నిలింగం యమలింగం అగ్నిలింగం వాయులింగం చంద్రలింగం సూర్యలింగం ఇంకా ఇంకా చాలా ఉన్నాయి పేర్లు మర్చిపోయాను అన్ని అన్ని దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్ కి స్వామివారి గుడికి వెళ్ళాము ఆ ఇ ఈశాన్యలింగం మోక్షలింగము ఆ వర్ణలింగము ఇట్లా మ్మ్ కేతులింగం అని ఇట్లా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇట్లా అన్ని అన్ని దర్శనం చేస్కొని రమణ మహర్షిల వారిది ఆశ్ మం ఉంది కదండి అదొక్కటే కుదర్లేదు మాకు
ఆ మేము ఎళ్ళేసి వచ్చామండి అది కూడ
వచ్చేటప్పుడెమో ఆ సూపర్ అండి మాకు ఇంకా బస్ ఇంట్లో వాళ్ళు టైమ్ ఇవ్వలేదు అంటే చాలా మంది గిరి ప్రదక్షిణ జేస్ సీ లేట్ చేసారు కాళ్లు నొప్పులు వస్తున్నాయ్ అది ఇది అని జెప్పి నిద్రపోవడం సో ఇట్లా ఒక ప్లేస్ మిస్ అయిపోయింది అనమాట మాకు వాళ్ళ వల్ల అందరితో పాటు వాళ్ళొచ్చుంటే దొరికేది కొంతమంది ఏం చేశారం టే అసలు బస్ మిస్ అయ్యారు కొంతమంది వాళ్ళ కోసం బస్ కోసం వాళ్ళ కోసం వెయిట్ జేయ ఇడము ఇట్ల ఇవ్వడం వల్ల మాకు ఒక టైమ్ మిస్ తయ్యి ఇంకా ఆశ్రమం క్లోజింగ్ టైమ్ ఏదో చెప్పారు ఇంకొ కుదరలేదు.
ఆ విజిట్ చేయాల్సిందండి చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది.
ఆ నెక్స్ట్ టైమ్ ఫ్యామిలీతో ప్లాన్ చేస్తామండి అప్పుడు వెళ్తాము. ఆల్రెడీ ఇది టూ టైమ్స్ వెళ్ళామండి ఒక ఫస్ట్ టైం ఫ్యామిలీ తో సెకండ్ అంటే మా అక్క వాళ్ళతో వెళ్ళాము అక్ అక్క ఇంకొక అక్క నేను నలుగురం కల్సి వెళ్ళాము. ఆ ఈ ఈసారి మళ్ళీ ఫ్యామిలీతో ప్లాన్ చేయాలి.
ఆ ఓకే
ఉమ్ చాలా వెళ్ళేటప్పుడు బ టూరిజం వాళ్ళు ఏం చేశారంటే కాణిపాక స్ తీస్ వెళ్ళరండి మమ్మలిని
ఆ ఆ
హలో
ఆ హలో వినిపిస్తుంది.
వినిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుంది సిస్టర్
వినిపిస్తుందా? ఆ అ